హలో
ఆ నమస్కారం అండి
హలో
ఆ నమస్కారం అండి
ఆ నమస్తే అండి
ఆ బాగున్నా అండి బాగున్నారా అండి
మీరు ఎలా ఆ బాగున్నామండి ఆ ఏందాండి
అవున
మీరు తిన్నారా
ఆ తిన్నాము అప్పుడే అయిపోయింది
ఏం కర్రీ అండి
మాదా పప్
ఏం కర్ మో ఓకే
మీది
మాది టమాటా అండి హలో
అంతే
ఆ అవునండి హలో వినిపించట్లేదా ఆ మీది బ్రేక్ అవుత్ తుంది ఉ మీదే బ్రేక్ అయి వినిపిస్తుంది నాకు
నాకు అట్లనేైంది
హలో
హలో
లేదండి
వయసుంచడం లేదా వాయిస్ వినిపించడం లేదా
ఆ ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ ఆ చెప్పండి ఏం ఈరోజు ఏం గురించి మాట్లాడుకుందాం హలో
ఆ మీ ఇష్టమండి చెప్పండి
సిస్కి చెప్పాలి మీరే ఏదన్న ఒకటి మీ సైడ్ ఏ టెంపుల్స్ బాగున్నాయి ఎండలా రం చాలానే ఆ ఫార్టీ టూ ఫార్టీ త్రీ నడుస్తా ఉన్నాయి బనే చాలానే ఉంది ఎండ వర్షాలు కూడా అట్లే పడతా ఉన్నాయి మాకి
మాకు వర్షాలు పడట్లేదండి ఎండలు ఫుల్గా ఉన్నాయి
మొన్నటి దాకా ఇగ వర్షం బాగా రెండు మూడు రోజులు బాగా పడింది మళ్ళీ ఇప్పుడు ఎంత ఎక్కువైపోయింది ఈ రోజు
ఓకే
ఆ మీ దగ్గర టెంపుల్స్ ఏమేమి ఉన్నాయంండి అక్కడ అండి చెప్పాలి
కరెంట్ కూడా తీసేస్తాడు మాకు
ఎందుకు
కరెంట్ లేదు
ఎందుకు లేదండి
మామూలుగానే నార్మల్గా కరెంట్ తీసేస్తారు కదా
ఊర్లో ఎండలకనా ఎండలో
ఏమో ఎండలని తీసేసారో
అదే అదే ఎ వాటర్ ప్రాబ్లం వల్ల ఉండాలి కదా కరెంటు కి వాటర్ ఉండాలి కదా తయారికి మాకైతే ఉన్నది మాకైతే పర్లేదు బాగుంది
ఓకే
మాకైతే పర్లేదు బాగానే ఉన్నాయి కరెంటు లేకపోతే ఇంగ అంతే ఇంగా ఈ ఈ ఉడక్కకి కరెంట్ లేకపోతే ఇంగా అసలు ఉండలేము
అ మేము ఉండలేకపోతున్నామండి ఎట్లీస్ట్ చెట్లు గాలి కూడా లేదు
అంతే కదా మరి చెట్లన్న ఉంటే కొద్దిగా గాలన్నీ వస్తాది
చెట్లు ఉన్నాయి కాని ఊగట్లేదు
గాలి రావాలా కదా
అదే గాలి రావాలంటే అయి ఉగాలి కదా
ఆ అవి ఉగాంది మనకి గాలి రాదు
అవును
ఏం ఈరోజు ఏం స్పెషల్ లేదా మంగళవారంగదా
ఆహ లేదండి
ఆ
లేదండి స్పెషల్స్ ఏం లేవండి నాన్ వెజ్ తినం మేము
అవునా
ఆ
మేము ఆ తింటాము ఎప్పుడ ఒక టూ మంత్స్ కి ఓసారి
ఆహ మెమస్సలు తినం
మిదే మేల
హ్మ్
ఆ మీకు టెంపుల్స్ ఏమన్నా ఉన్నాయండి అక్కడ బాగా మంచివి ఎక్కడన్నా గుడి
ఆ దగ్గర్లో అంటే మా ఇల్లు క్రాస్ చేస్తే రోడ్ సైడ్ ఒక టెంపుల్ ఉంటది.
ఆ
బాబా గుడి ఉంటది హ్మ్ బానే పెద్ద గుడే
అవునులే మీ సైడు ఎం పండగ బాగా ఎత్తుకుంటారో
దసరా దసరా బాగా చేస్తారండి
దసరా ఏ మేము ఎట్టా చేస్తారాండి ఆ అవునులే బోనాలు ఎత్తుతారట్లయితే ఇంకా ఎద్ ఏదో చేస్తారు కదా
బతుకమ్మా
ఆ బతుకమ్మా అదేదో అ అది నోట్లకి వచ్చింది రాలేదు బతుకమ్మ అనేకి
అంటే అది దసరా రోజే జే అదే దసరా అప్పుడే చేస్తారు
బతుకమ్మ గద
ఆ
హు
బోనాలెమో జులై ఆ టైం లో జరుగుతాయి
ఆశడంల అనుకుంటా
ఆ
హమ్ ఆషాడంలో చేస్తారు బోనాలు
అందరూ ఎత్తలనేం లేదు అంటే ఎవరికైన
అవునులే హలో
ఆ ఎవరైనా ఎత్తాలి అనుకుంటే ఎత్తుతారు గాని ప్రతి ఒక్కళ్ళు ఎత్తాలనేం లేదు
అవునా తిను అటి సైడ్ ఉండేవాళ్ళంతా అంతా ఎత్తుతారేమో అని అనుకున్నా
ఆహా లేదండి అంతా ఎత్తరు కొంతమంది అను అనుకుంటారు ఇలా ఎత్తుదాము ఎత్తు ఎత్తుకుంటాము అని కొంతమంది అనుకుంటారు
ఓన్లీ ముక్కువడి ముక్కువల్లేమో
ఆ
ఉహు మాకు తెలిదు కదా అందరు చూపిస్తా ఉంటారు టీవీలలో అందరుూ ఎతుతారేమో ఇంటి ఇంటికి ఒకటి అనుకున్నా
ఆహా లేదండి అందరు ఎత్తరు
ఆ మీకు వినాయక చవితి కానీ బాగా జరుగుతుంది కదా అక్కడ
వినాయక్ చవితి అన్ని చోట్ల బాగా చేస్తారు
ఆ అన్ని చోట్ల చేస్తారు బాగా
అంటే ఒక్క ప్లేస్ అనేం కాదు గానీ హమ్ అదే అన్ని చోట్ల మంచివి చేస్త చెయ్
అంటే మీ సైడ్ ఎక్కువ బాగా చేస్తార అనుకుంటా మాకన్నా కొద్దిగా మీ మీ సైడ్ ఒక బాగా చేస్తారా చూస్తా ఉంటాంరంత
ఆ ఇటు సైడ్ ఏదన్నా బాగా జరిగిద్ది అంటే ఆ ఇవి అంటే హైడ్రాబ్యాడ్ లో బాగా జరుగుతాయి వినాయక్ చౌతి అవి
అవునులే అండి మీ సైడ ఎక్కువ బాగా జరిగేది ఎందండి
ఆ దసరా అండి బోనాలును బతు క్కమ్మ బాగా జరుగుతది
బతుకమ్మ బాలాడతారు కదా మీకెల్లా
హా
నా ఎంత బాగా చేస్తా అంటారో మీకు ఇష్టమైన పడుగ ఏదండి
నాకా అండి
అ
సంక్రాంతి ఇష్టం అండి
అవునా
సంక్రాంతి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా
అవును అవును
కోడి పందాలు అవన్నీ ఉంటాయి కదా
కోడిపందాలు ఉంటాయి బాగా మూడు రోజులు బాగా బాగా జరుగుతుంది మూడు రోజులు కల్ కల్లాపి కల్లాపీజల్లి రంగు రంగుల వాళ్ళు లేవ ముగ్గులు వేసి
ఉమ్
అంతా ఇంట్లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత బాధ ఉంటది సంక్రాంతి అంటేనే ఇష్టం మాకు కూడా మా సైడ్ కూడా కోడిపందాలు పొతాఉంటారు
ఉహు మీరు ఎప్పుడైనా వెళ్లారా
అమ్మా అంత దైైర్యం చేయము మా ఇంట్లో మా బా మా బాబాయ్ వాళ్ళ అంతా అంతే ఇంకా ఒక చూపు చూస్తే ఇంకా రెండు పొయి ఉంటామో
హుమ్
ఆ అట్లా అరవలేదు నేను మోగొ ళ్ళు బాయస్ అయితే పోతాంటారు అంతే
మా ఇంట్లో అలాంటివి ఏమి లేవు మేము వెళ్తాం బాయ్స్ ఎం తీసుకెళ్తారు మమ్మల్ని
వాళ్ళే తీసుకెళ్తారా మాకు అట్లా లేదే ఓన్లీ టీవీలో చూస్తా ఉంటాం అంతే
మేము డైరెక్ట్ గా టూ ఇయర్స్ అనుకుంటాం
అవునా ఇంకేమండి అందరు బాగున్నారా
ఆ బావున్నామండి
ఉమ్ చెప్పాలి
ఏమిఉంటాయండి మామూలే ఈ ఎండ్లకి తట్టుకోలేక ఉన్నాం కదా
అంటే ఇ కొద్ది మా బాగానే వర్షాలు పడుతున్నాయి కదా మా కల్ల అయితే బానే పడతున్నాయి
మాకు ఇటు వర్షాలు పడట్లేదండి
అవునా మాకి మే నెలలో ఉంటే కొద్దిగా కష్టంగా ఉంది జూన్ వచ్చిన నా నుంచి కొద్దిగా వర్షాలు పడుతున్నాయి ఉన్నాయి బాగానే కొంచెం అంత వేరేం లేదు
లేదండి మాకు వర్షాలు పడట్లేదు
అమ్మా ఇప్పుడుఅదిఎదో ఇళ్లలో తుఫాను ఇళ్ళన తుఫాన వచ్చింది కదా బానే పడింది మాకు వర్షము మొన్న నైట్ మొన్న నైట్ అయితే త్రీ టూ డేస్ కిందట నైన్కి స్టార్ట్ అయ్యి పొద్దున నైన్ ధర్టీ వరకు స్టాప్ చేయలేదు పడుతూనె ఉంది
ఉమ్
బాగాబడింది వాన
అదేలేండి
బాయ్
ఆ సరే అండి బాయ్